హలో
ఏమైందండి కాల్ కట్ చేసారు
లేదు మీకు సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా మేబి
అవునా అదే అందరం ఒకోక్కసారి మీట్ అయితే చాలా బాగుంటది కదా చాలా రోజులైతాంది కదా మనం కలువక అప్పుడెప్పుడు ఆ పెళ్ళిలో కలిసాం మళ్ళీ ఇప్పుడు చాలా రోజులు అయితది కదా అందుకే అందరం ఒక కాడ మీట్ అయితే మంచి హ్యాపీ ఉండొచ్చు కదా అందరిని కలిసి వచ్చినట్టు ఉంటది అందరం మాట్లాడుకున్నట్టు ఉంటది ఒకగాడ
అందరం అనుకొని ఒకసారి ఫోన్లో కాన్ఫరెన్స్ కాల్ కలుపుకొని మాట్లాడి ఓ డేట్ ని ఫిక్స్ చేసుకుందాం మాట్లాడదాం వాళ్ళకి వీళ్ళని బట్టి ఒక మం మంచిడేట్ ఫిక్స్ చేసుకొని అందరం కలుద్దాం
మీ ఇంట్లో మా మీ ఇంట్లో వాళ్ళతో మీరు చెప్పండి మా ఇంట్లో వాళ్ళతో నేను చెప్తా చెప్పుకొని కాల్స్ మాట్లా మాట్లాడుకొని అందరికి కాల్స్ చేసి మరి ఈ టై ఈ టైంకి ఈ రోజు ఇక్కడికి రండి అందరం కలుచుకుందాం మళ్ళీ మనకి టైం దొరకదు కదా ఆ మళ్ళీ స్కూల్స్ వర్క్స్ స్టార్ట్ అయితే మీరు మళ్ళీ రారు అందుకే ఒకసారి కలుద్దాం చాలా రోజులు అయితాంది కదా అందరం గలవక అని చెప్దాం
అవును పిల్లలు కూడా ఏటైనా ఏ ఊరికైనా వెళ్తే బాగుండు వాళ్ళందర అందరిని చూసి వస్తే బాగుండు అని ఊర్కరిక అడుగుతా ఉన్నారు సమ్మర్ హాలిడేస్ కదా వాళ్ళ ఇంటికి పోదాం వీళ్ళు ఇంటికి పోదాం అంటారు కరెంటు పోకుండా ఒక చోట కేదర్ అయితే బాగుంటది
అదే ఊరికే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారా వాళ్ళ కూడా కొంచెం టైం పాస్ అయినట్టు ఉంటది పిల్లలకి కొంతమంది మన కుటుంబంలో కో కొంతమంది తెలుగు కొంతమంది తెలుగు అది వాళ్ళకి వాళ్ళని పరిచయం చేసినట్టు ఉంటది వాళ్ళు మాకు ఈ రిలేషన్ అయి అతార అదైతార ఇదైతారా అనేసి వాళ్ళకి తెలుస్తుంది బయటికి వస్తే ఆ వాళ్ళతో కలిసినట్టు ఏంటే వాళ్ళు వీళ్ళని చూసినట్టుంటారు వీళ్ళు వాళ్ళని చూసినట్టు
అవును పిల్లలకి కూడా రిలేషన్స్ గురించి తెలుస్తాయి
రెండు కుటుంబాలంటే ఇట్లాంటిది ఇది ఆ అని ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుస్తాది పిల్లలకి
ఆ వాళ్లకు వాళ్ళకి ఏదో లాగా ఇవన్నీంత అంత అందరినీ చూస్తే వాళ్ళు మంచి ఫీల్ వస్తు వస్తది
అవును
ఆ
గేద ఎప్పుడు స్కూలు స్కూలు ఇల్లు స్కూలు ఇల్లు ఆ ఇవే అయిపోతాన్నాయి కదా ఈ సంమరాలు చూడనా తీసుకెళ్తే మంచిగా అనిపిస్తది వాళ్ళ వాళ్ళ మళ్ళీ ఇది వాళ్ళ కుటుంబాలను ఫ్యామిలీని కలిసినట్టే కాకుండా మళ్ళ ఏ అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా ఎక్కడికని పోతానమో ఆ ప్లేస్ వాళ్ళకి చూసినట్టు ఉంటది వాళ్ళు కూడా మాక్కడ ఎంజా జాయ్ చేస్తారు కదా
అవును వాళ్ళు ఎంజాయ్ చేయాలి వాళ్ళు మన ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని అందరినీ మర్చి పోకుండా ఉండాలి అంటే మనం అప్పుడప్పుడు ఇట్లా కలిస్తేనే వాళ్ళు కూడా వాళ్ళకూడా వాళ్ళందరు గుర్తుంటారు వాళ్ళ బంధాలు బంధుత్వాలు ఫ్రెండ్స్ సర్కిలు అందరికి అన్ని తెలుసు ఉండాలి అట్లయితే మన రిలేషన్ అనేది గట్టిగా ఉంటంది అన్నమాట
అవును అవునుఎవరు ఎవరు అవును ఎవరెవరు ఎవరి ఏ ఎవరి ఏమవుతారు అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలవాలి కదా
అవును దానికోసమే నేను కూడా ఎట్లాగో అందరం ఒకసారి గూడి ఒక మం మంచి ప్రోగ్రామ్ లాగా అరేంజ్మెంట్ చేసుకున్నామ అంటే హ్యాపీగా ఉంటాది
హ్మ్
ఒకసారి నేను మా ఆయనతో మాట్లాడి డిస్కట్ చేసి ఒక మంచి లీజ్ తయారు చేస్తా ఫ్రెండ్స్ గాని మన రిలేటివ్స్ గాని ఎవరు ఎవరు ఉండ్రో మీరు మీకు బాగా దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా పిలవండి నేను కూడా పిలుస్తా అందరం ఒకక్క దగ్గరే కూడాలి మీకు గెలిసిన వాళ్ళైనా మా గెలిచిన వాళ్ళ అయినా కొంచెం చాలా మంది కూచ్చర అనుకో మనకు ఫంక్షన్ కూడా గ్రాండ్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరిని మీ ఫ్రెండ్స్ లో మా ఫ్రెండ్స్ గా కానీ అట్లా రిలేషన్స్ అనేవి బాండింగ్స్ పెరుగుతాయి
అవునవును వాళ్ళకి కూడా తెలుస్తుది కదా పిల్లలకి కూడా తెలుస్తుంది ఇప్పుడు మరే మనం రేపు మనం లేకున్నా గాని వాళ్ళయినా పోయి ఏదైనా ఫంక్షన్స్ గానీ ఏదైనా జరిగినని అంటే మా ఇంట్లో ఈ జరుగుతుంది పోవాలి ఆ వాళ్ళు మా కుటుంబం అని అనుకొని పోవాలి ప్రతి ప్రతి దానికి పోవాలి ప్రతి ప్రతి దానికి కటేని కావాలని వాళ్ళు కూడా అనుకుంటారు కదా పిల్లలు ఉ. హ అట్ల
ఈవ ఈవనింగ్ టీ రయి లేద
తయి ను తయి ను మీ తయి రా
ఆ అంటీ ఇంకా తాగలేదు పెట్టాలి
ఆ మీ ఇంట్లో వాళ్ళు అందరు మంచి బాగున్నారా
ఆ బాగున్నారు బాగున్నారు మీ ఆయన డ్యూటీకి వెళ్ళాడా
ఇను
వాళ్ళ కర్రీ ఏం చేసారండి హలో
అమరి ఇంకా ఇంకా ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి
ఇంకా ఏముందండి నథింగ్ ఇ ఇట్లాంటి విషయాలే ఒకసారి డిస్కస్ చేసి అందరం ఒక్కడ పడితే బాగుంటదిని అని అనిపించి ఫోన్ చేసినాను
అదే అదే అందరు ముగసరి వెల్దం చాలు రలయితా అంది కదా ఏ కలిసి మంచిగా ఎంజంద అది ఆ మీ ఇంట్లో వకీ
అడి వాళ్ళ ఇట్లా ఏం పని చేస్తారు ఇ చెప్పారు నాకు అసలు గుర్తులేదు
ఏం లేదు వాళ్ళు
మమ్మి హౌస్ వైఫా
ఆ ఇంట్లోనే ఉంటారు
అవునా ఆ ఇంకా మీ నానమ్మ వచ్చిందా మీ దగ్గరే ఉంటది కదా మీ నాన్నమ్మ మీ అమ్మమ్మ
అవును మామూ మాముళ్ళు మా దగ్గరనే ఉంటారు
ఆ ఎట్లయినా మీ అమ్మమ్మకి మీరంటే బాగా ఇష్టం అండి
అవునువును
చాలా ఇష్టం మీరంటే విషానికి మేము మీ అమ్మమ్మ సపోర్టింగ్ గాని మీ హెల్త్ విషయంలో గాని బాగా సపోర్టింగ్ గా ఉంటది చాలా సార్లు గమనించిన
ఇగ కుటుంబం అన్నప్పుడు అందరు కలిసిమెలిసి ఉండాలి కదా ప్రతి ఒక్కటి
కాని మీ అమ్మమ్మ మీ మీద చూపి వచ్చే ప్రేమ బాండింగ్ అనేది స వేరే లెవెల్ అనిపిస్తది బాగుంటది ఏ కష్టం వచ్చినా ఎంత దూరం ఉన్న త్వరగా వచ్చేస్తదండి మి అమ్మమ్మ
ప్రేమ అది
అవును గుడ్రీ అస స్ట్రాంగ్ బాండింగ్ అంటరు కదా అట్లా అట్లుంటంది అన్నమాట మీ ఇద్దరు బాండింగ్ బాగుంటది
అవునవును
అప్పటి నుంచి మీరు అప్పుడప్పుడు మమ్మీ అని పిలుస్తారు కదా మీ అమ్మమ్మ ని రైస్ అనిపిస్తది బా అనిపిస్తది ఇంకా ఇంకండి
ఏముంది ఇంకా ఏముంది కద అందరం ఒకసరి కలుత్తే బాగుంట నే అదే చెప్తన్న బాగా ఉంది అయితాందిగా
అవే అండి అందరం ఒకసారి కలుస్ తే మన ప్రతి మన రిలేషన్స్ కానీ మన ఫ్రెండ్స్ సర్కిల్ కాని అందరికి ఒకలికొకరం బాగా పరిచయం అయితాం మన అందరి మధ్య కూడా బాండింగ్ బాగుంటది సరి ప్లాన్ చేద్దం అండి కలిసి ప్లాన్ చేసి ఒక చోట గెట్ టుగెదర్ అయిదాం
ఉహు
ఫ్యామిలీ అన్ ఫ్రెండ్స్ అందరము ఒక దగ్గరగుండి మనం మంచిగా ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేస్తే మనకంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుందాం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని
అవునవును అందురం క్రియేట్ చేసుకుంటే ప్రతి ఒక్క అందులో ఇన్
ఆ తెలుస్తది ఎవరి ఎవరికి హెల్ప్ గా వలన్నా మనిషికి మా ఒకరికొకరు సాయంగుంటారు ప్రతి ఒక్క విషయంలోను ప్రతిదీ షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్ లాగా ప్రతిది ఎవరి ఏ కష్టం వచ్చనా ఆ
ప్రతి ఒక గ్రూ పెట్టుకుందం ఆ ప్రతి ఒక్కటి మీరు ఇలా మెన్షన్ చేయ అంటే చెప్పాలి మీకేమన్నా ఉన్నా వాళ్ళ వాళ్ళకి మనం ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా ఉన్నా ప్రతి ఒక్కటలా షేర్ చేసుకుంటే మనకి తెలుస్తది ఏమన ఇప్పుడు మన ఇంట్లో ఏమన్నా ఫంక్షన్లు అయినా గాని ఫంక్షన్లు అయినా గాని ఏదైనా గాని ప్రతి ఒక్కటి అందులో పెట్
అందులో ఓన్లీ ఫంక్షన్స్ కు అవునండి ఫంక్షన్సే కాకు డ ఇప్పుడు నాక్ కంటు ఒక కష్టం వస్తే ఒక్కరే తీర్చలేని సమస్య నాకు వచ్చింది అనుకోండి మనం గ్రూప్ లో మే మెన్షన్ చేస్తా అందులో పది మంది ఉంటారు కాబట్టి పది మంది హెల్ప్ చేయగలుగుతాం
అవునవును
అ పది మంది కలికి హెల్ప్ చేస్తారు కాబట్టి ఇట్లాంటివి చాలా యూస్ఫుల్ గా ఉంటాయిండి గ్రూప్స్ కు పెట్టడం ఈజీయే కని దాన్ని మేనేజ్ చేస్తూ ప్రతి ఒక్కరు బాండింగ్ మంచిగా ఉండి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండడం అనేది మనిషగా అనిపిస్తాదండి
అవునవును
ఉమ్మ్
ఫ్యామిలీ అంటే అంతే కదా
అవునండి నేను ఆయన తో మాట్లాడి ఒక లీస్ట్ తయారు చేప్పిచ్చి హోల్డ్ చేసుడు స్టార్ట్ చేద్దాం ఒకసారి కాన్ఫరెన్స్ కాల్ అందరం మాట్లాడు కోని ఒక మంచి డేట్ అనుకుందాం అం డి అనుకొని ఆ అందరం కాల్సి ఉందాం ఒక మంచి కొంచెం ఎంజాయ్మెంట్ చిల్ అయినట్టు అనిపిస్తాది ఊ కే హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ గా మనము వాళ్ళ డ్యూటీ వాళ్ళు చే స్తు చేస్తూ వాళ్ళకు బోరింగ్ లైఫ్ అనిపిస్తాది ఒక్కోసారి ఇట్లా బయటకి వెళ్లడం వల్ల వాళ్ళకు ఫ్రీ ఉంటది పిల్లలకు ఫ్రీ ఉంటది మనకు కూడా కొంచెం ఆ రిలాక్స్‌డ్గుంటది బ్రెయిన్ కూడా
ఉమ్మ్ అవును
ఉమ్మ్
మంచిగా అనిపిస్తాది కదా మనం
అవును ప్లాన్ బాగుందండి ఇది ఆలోచించి మంచిగా అనిపిస్తుంది ఒకసారి గెట్టు గేదరైతే ఎంత బాగుంటదో అని ఆలోచించుకుంటేనే అదో హ్యాపీగా అనిపిస్తుంది చేద్దామండి అది చూద్దాం చేసి ఆ ప్లాన్ వర్కవుట్ అయేటట్టు చేద్దాం
అదే మీరు మీరు మాట్లాడండి నేను కూడా మాట్లాడుతా మాట్లాడిన తర్వాత మీ కాల్ చేస్తా అదే కాల్ చేసిన తర్వాత అందరం కలిసి పోదాం
ఆ తప్పకుండా తప్పకుండా అందరం మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా ఎంజా య్ చెద్దం
హలో
ఓకేనా
ఉమ్మ్ సరే అండి
ఓకే అండి మరి బాయ్ ఇంట్లో వాళ్ళ అందరిని అడిగినట్టు చెప్పండి
ఆ సరే ఓకే అండి ఉమ్మ్ మీరైతే మర్చిపోకండి మరిచిపోకండి
ఆఎ మర్చిపోనండి కంత నాకూడా చాలా ఇష్టం అవి
ఉమ్మ్ సరే ఓకే
ఓకే